హలో
హలో
ఓ బాబయా ఏం చేస్తరూ
నథింగ్ రా ఏం చేస్తున్నావు నువ్వు
ఏం లే
ఏమైంది ఫీవర్ వచ్చినట్టుంది పడుకున్నావా మొత్తం డల్గా వస్తుంది వాయిస్
డల్ వస్తుంద పడుకున్నా కానీ అప్పుడు ఐదు గంటలకు లేసినా ఇంకా అట్లానే అట్లనే వస్తుందా
ఆ అట్లానే వస్తుంది కొంచెం బాగా నీరసంగా ఉన్నట్టు ఎటైనా బయటికి కెళ్ళేసిస్చినవ కొంపదీసి
నేను నెట్ బయటికి పోతా
మరి అంటే వాయిస్ చాలా నీరసంగా డల్ గా అనిపిస్తుంది
పొద్దునుంచి ఒక్కదాని బోరు కొడుతుంది
అవునా ఎందుకు తమ్ముడు లంచ్ కి రాలేదా
ఊర్కెకెళ్ళిడు అందుతం
అయ్యో ఏ ఊరికి ఎళ్ళిండు
మా ఊరికి కొంచెం లైన్ గు నిన్నే పోయిండు
అవునా అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిందేమో ముందు వాళ్ళకి
లేదు అంటే అందరి పొతునే ఒకరి మీదనే ఉందంట
అవునులే ఆ కాలంలో పెద్దగా ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో అ వాళ్ళకే ఇచ్చరు కానీ అలా అలాంటి విషయాలు కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలివిగా ఆ ఇది మా పేరు మీద ఉన్నది కాబట్టి ఈ ల్యాండ్ మాకే అని మాట్లాడుతున్నారు కొంతమంది మూర్ఖులు
అంటే వాళ్ళు వాళ్ళదని ఏం మాట్లాడతలేరు కానీ ఎక్కడ ఏం చెప్పకుండా భూముల మట్టి గిట్లా అలా అమ్ముకుంటున్నరట
ఓహో మీ చెలక ప్రాబ్లమ్ అది మీకు ఇంకా బార్డర్స్ పెట్టి ఇయలేదా
పెట్టిచ్చారు గాని అది అందరి పొత్తుల అది వేరిట్లా బాయిగడ్డ దగ్గర మురంగడ్డ ఉంటుందట పెద్దగా
ఆ మొరంగడ్డ
ఉ మూరాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో పని ఉంటే వాళ్ళకి అమ్ముతుండ్రట
మరి అది మీకు కూడా ఫాలో వస్తుది కదా దాంట్లో
అంతే ఇగ చెప్పకుండా చెస్తర అని
మరి అదే కదా ఇప్పుడు అంటే అందరి పొత్తులో ఉంది కదా అది
పొత్తులది
పోత్తుల ఉన్నప్పుడు నలుగురు మాట్లాడుకొని అంటే ఈసారి నేను తీసుకుంటాను మాట్లాడడము లేకపోతే ఇంకేదైనా మాట్లాడడం మాట్లాడుకోవడం గానీ వాళ్ళ సొంతంగా చేయడం కూడా కరెట్
అంతకు ముందు చెట్లలను నమ్ముకున్నడట అప్పుడు సర్లే అటుకోట్లేం గానీ ఎవ్వరు సపుడు వయలేదు అందరి ఆయన ఒక్కడే చేసాడు మా పెద్ద బావ ఒక్కడే
ఏ అది కరెక్ట్ కాదు
ఆ అంటే వాళ్లు కొంచెం వేరు చిన్న మామ వాళ్ళు ఇంట్లో కొంచెం డ్రింక్ చేస్తారంట ఆ ఆ అయితే అట్లా తాగడానికి పైసలి ఇచ్చి దానికి కౌల్కింద పొలం రాయించుకున్నారు కౌలుకి
ఆడపడుచు భర్త వాళ్ళు కూడానట్ట కదా అట్నే చేసారంట కదా
అట్లనే చేస్తారు
అవును అంటే మొన్న మీ అత్త వస్తే ఊరికి వచ్చినప్పుడు అడుగుతున్నాం అడిగినాం ఒకసారి అయి అ తెలివిగా ఇట్లా మద్యపానం బాగా మద్యపానానికి అలవాటు చేప్పించి తెలివిగా అండ్ ఊర్లో తిరుకుంటూ తిరుక్కుంటూ ఆయనే కొంచెం ఊర్లో ఏదో చేస్తారంట ఫీల్డ్ ఆఫీసర్ సంథింగ్ ఏదో ఉంటదంట
ఉ అదే చేస్తడిగా
గ్రామ పంచాయతీ లో వర్క్ చేస్తాడంట ఆయన దాని వల్ల ల్యాండ్ మొత్తం కబ్జా చేసిండ అంట బాగా ఆ మంచి అంటే తెలివి తక్కువ వాళ్ళని ముంచి ల్యాండ్ గుంజుకోవాలని చూస్తున్నారు చాలా వరకు ఈ ఈ మధ్యకాలంలో
ఉ అట్లాగ ఉన్నారు ఇప్పుడు పోతే ఆయన పోయేసరికి వాళ్ళు పనికి వెళ్లిపోయిందట ఈయన పని వదిలిపెట్టుకొని పోతే
నువ్వు ఒక్కదనిమే ఉన్నావా
ఆ నేను ఒక్కదాన్నే ఉండలే
మరి ఎట్లా రేపు శ్రీరామనవమే ఆ చెల్లిని రామ్మన పోయావా మా చెల్లిని
మీ చెల్లికి లీవ్ లెక్కువైనయ్ లీవ్స్ ఎక్కువైనాయి కదా మొన్నంద లే దగ్గర లీవ్ పెట్టటిన వరకు అని
అంటే రేపు డే వీక్ ఆఫ్ అంటే హాఫ్ డే అంటే డే ఉండదు కదా రేపు క్లాసెస్ అవి ఏం జరగదు
క్లాసెస్ ఈవ కుడా వా బయోమెట్రిక్స్ ఉంటాయి అది కూడా అటెండెన్స్ కిందనే కనబడైతే
ఓ అలా ఉంటదా నాకు తెలీదులే ఆ రోజు లీవ్ తీసుకుంటారేమో అనుకుంటున్నా
మొన్న ఉగాదికే ఇచ్చారు కదా లేవు మల్ల ఇవ్వరు
అది కూడా బెటర్లే అంటే నెక్స్ట్ మంత్ మనకు ఫెస్ట్ ఉంది కదా ఊర్లో
ఆ ఉంది
దానికి వస్తా అక్క ఈ మధ్యలో లీవ్స్ అట్లాంటివి ఏం పెట్టను అన్నది నాతోని కూడా
అదే ఇగా లీవ్ పెట్టారబ్బా అదే గదా ఇగా మొన్ననే వచ్చి పోయింది ఒకవేళ చానరోజులు అయితున్నా
ఏదో ఒకటి అడుగుదాం లే ఐశ్వర్ నేనే పోయి తీసుకొద్దాం అనుకున్నాం మేము ఉన్న కూడా అక్కడ లీవ్లు పెట్టింది అని మళ్ళా ఆలోచించుకున్నాం ఒకవేళ తమ్ముడు దగ్గర ఉన్న కూడా అప్పుడు వాడుంటే వచ్చు కావచ్చు ఇప్పుడు వాడు లేడు కదా
అలాగే
అవును అంటే ఇప్పుడు పోయినా క్కడ వాళ్ళ ఇప్పుడు ల్యాండ్ అయితే ఎవరైతే ఆ అమ్ముకుంటున్నారో ఐ మీన్ మట్టి ఎవరైతే అమ్ము కుంటున్నరో వాళ్ళు లేరా ఇంటి దగ్గర ఆ మరి ఎప్పుడోస్తారంట వాళ్ళు అంత పనికెళ్లిరా లేకపోతే ఏదన్నా ఊరికెళ్ళరా మ్మ్ హ్హ్ రేపు ఒక పది మందిని పెద్ద మనుషులు పిలిపించి మాట్లాడిస్తే బాగుంటుంది డిపాజిట్ పెట్టుకొని మాట్లాడుకోవాలి తెల్సా
డిపాజిట్ పెట్టుకొని మాట్లాడుకోవాలి కాని ఇక పెద్ద మనుషులు అయితే వాళ్ళకే కొంచెం సపోర్ట్ ఉన్నారట
ఎందుకని
అంటే సపోర్ట్ మీన్స్ అంటే వాళ్ళు పైసలు ఇచ్చి ఇట్లా కొంటారు కదా వాళ్ళ ఇప్పుడు వాళ్ళ బిడ్డ వాళ్ళు కూడా వాళ్ళ సైడే కొంచెం అంటే వాళ్ళ సైడ్ అంటే అరె మాట్లాడుకోరుగానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వ కుర్రి అంటడు అయితే ఇప్పుడు ఏమైందంటే వాళ్లు ఇద్దరు అన్నదమ్ములు మా చిన్న బావ తెలుసు కదా మా అత్త మా పెద్ద అత్తమ్మ ఊకే అత్తమ్మని సంబంధాలు చూడమంట్
చూడమంటున్రు
ఆ ఆయనకు కూడా చెప్పకుండా అంటే సొంత తమ్ములకు ఇట్లా పని చేేసిరట వాళ్ళకు పంచట్లేరు కాకపోతే పంచినామని అట్లా చెప్తారట ఊకే ఇనకేమి ఇస్తలేరట మొత్తం వాళ్ళ పెద్ద కొడుక్కే పెడుతడు ఆ
మ్మ్ హ్హ్
మొత్తం మా పెద్ద బావ వాళ్ళకి వాళ్ళకే పెడుతుందట మా అత్తమ్మ ఆయన కూడా గొడవ పెడుతుండు బాగా అరే మా
చెప్పు
హ్హ్ అట్లా గొడవ పెడుతారని నిన్న
అనేషిండు తమ్ముడున్న మీ బావ ఇద్దరు ఒకటాయ్యరా
ఆ అందరు ఒకటి మా పెద్ద బావ ఒక్కడు ఒకటిగా
వామ్మో గిట్లా తయారైన్లు ఏందిరా అయితే ఇట్లనే ఏసిన్రు అసలు ఎవరిది మొత్తం నాలుగు ఎకరాలు ఉంటది నాలుగు ఎకరాలు అయన ఒక్కడే వేసుకుంటున్నాడు ఎవరు మీ పెద్ద బావా వామ్మో దౌర్జన్యం ఇది వాళ్ళే పెద్ద ఫ్యామిలీ కదా అంటే మీ నలుగురి మామలలో వాళ్ళదిపెద్ద కుటుంబం కదా
ఆ వాళ్ళది పెద్ద కుటుంబమునే
కానీ టూ మచ్ గంత సరే పక్కన వాళ్ళ కంటే సరే మామలకు మీ రెండో మామలకి ఎట్టున్న పర్వాలేదు కాని తోడబొట్
ఇవట్ల వాళ్ళ అమ్మ కూడా వాళ్ళకి సపోర్ట్ ప్రతిసారి పంచుత పంచుత అంటుందంటా ఇక పంచాలే అమ్మ నాన్న పంచనిది వాళ్ళు పంచుకోరు కదా వాళ్ళు బ్రతికున్నప్పుడు
అది కూడ నిజమే కదా
మ్మ్ ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావ్ నన్ని అన్యాయం చేస్తున్నావ్ నాకు పెళ్ళి చేస్తాలేవు మొత్తం నీ కొడుక్కె పెడుతున్నావ్ ఇంకా మనిషికి కూడా ఇంట్లోనే ఉంచకుండా వాళ్ళ ఇంటికాడుంచి బయటికి పోయి మా చిన్న కొడుకు మంచాలన్నీ విరగ్గొట్టిండు అన్ని కింద పడ్డాయి పడుకో పెడుతుండు అని చెప్తుందంటా
వామ్మో కాదు ఇద్దరిని ఒకే తల్లి కదా అనింది మరి ఒక త ఒక కొడుకు మీద పార్షాలిటీ ఇంకొ కొడుకు మిద అది ఎందుకు
నిన్న మాయమ్మా తోటి మాట్
తిడదామని ఫోన్ చేస్తే మా బిడ్డ ఫోన్ తీసుకొని కంప్లైంట్ ఇవ్యాకురా పెద్ద మనుషులలో మాట్లాడుర్రి ఏమన్నా ఉంటే అని అంటే అంటన్డ్ ఎంత వాళ్ళకు వాళ్ళ గొడవలున్నా తోడబుట్టిన వాళ్ళ గురించి అంతే కదురా ఇవ్వాల రేపు ఎవరైనా సరే మనం మాట్లాడినాంత సేపే మన అని మాట్లాడతారు ఏదన్నా అవసరం వచ్చినా ఆపద వచ్చినా కూడా హ్యాండ్ ఇస్తారు తెలుసా ఇలాంటి వాళ్ళే చెప్పాలేమో అరే నేను ఎన్ని ఇయాల కాకున్నా ఇంకా ఎంతన్న నాన్న కాబట్టి నేను గొడవ చేసో దెబ్బలు పడొ తున్నలు పడొ ఎట్లాన్నా సంపాదించుకుంటా నువ్వు నీది నీ కొంచెం ఏదో తెలివి ఉన్నది కాబట్టి నువ్వు నిన్నే ఎట్లో గట్లాగా సంపాదించుకుంటా కాని మనకంటే చిన్న తమ్ములు ఉన్నారు కదా రా వాళ్ళ నాన్నలు రాయదు వాళ్ళని అన్యాయం చేయొద్దు కదా మనం పెద్దల్లొము ఉండి అబ్బ ఇంత మంచోడు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాడు అంటే
మ్మ్ మ్మ్ అట్లానే అంటున్నాండే మంచిగా అరే మనం ఒక తల్లికి పుట్టుకున్నా మనం అందరం అన్నదమ్ముల పిల్లలము సొంతల్లం కదరా మందికి మనం ఎందుకు చాన్స్ ఇయ్యాలి మనం మనం గొడవలు పెట్టుకొని మన అన్న ఎందుకురా ఇట్లా చేత్తాండు తమ్ముళ్లు వాళ్ళు నాన్న ఇంకా అంటే మా ఇంక మామయ్య చనిపోయిండు అంటే వాళ్ళ నాన్న పోయే ఇక్కడ ఇంకొక ఆయన తాగుతూ తాగుతుండే పిల్లల్ని పట్టించుకోకుండా ఆయన ఉండే ఉన్న ఒక కొడుకు వాళ్ళకన్నా వాళ్ళే వాళ్ళకి ఇవ్వాలి కదా రా వాళ్ళని ఆగం చేత్తరు ఇంకా నాలురోజుల అయితే వాళ్ళ భూములు అమ్ముకుంటున్నట్టు వీడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడొ ఏమో
చూడు అసలు ఇవ్వాల రేపటిలో ఇట్లా తోడ ఇప్పుడ ఆయన మీ బావసుంటుంది సొంతం బుట్ సొంతం తోడబుట్టిన తమ్ముడు గురించి ఆలోచించట్లేదు ల్యాండ్ విషయంలో అలాంటిదినే మీ చిన్నమామ పెద్ద మామ కొడుకుల గురించి కూడా ఆలోచిస్తున్నాడు అంటే చాలా గ్రేట్ అట్లా ఆలోచించే మైండ్ సెట్ కూడా ఉండడం గొప్ ప
ఎవని పిలుస్తే మరివాళ్ళు ఏమో అని అనుకున్నారో ఏమో పోయిర్రి వళ్ళ మరి ఏమైందో అడిగా
మరి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోబోయి మళ్ళా ఏమైంది ఏం కథ ఏమంటున్నారొ
అని వీడియోలు తీసుకుంటురంట,
ఎవరు వీడియోలు తీసుకుంటున్నారు.
మీ తమ్ముడునీ ఇంకా మా చిన్న బావ ని